పూర్ణిమా వినబడుతుందారా హలో. ఇప్పుడే పని స్టార్ట్ చేద్దాంని ఫోన్లు చేస్తా ఉంటే ఫోన్లు పోయి మీ కళ్యాణ్ చేస్త రొండు పోయినాయి. నువ్ చాందా నువ్ మాట్లాడతన్నవని నేన్ కళ్యణి కి చేసిన హలో
ఆ చెప్పక్క
అదే నువ్ క శ్రాంతక్కతో మాట్లాడ్ తన్నవని ఎట్లాగో దిన్ కార్యన్కి అని చేసి మాట్లాడదాం లే అని నిక్ చేతే ఆమెక్ పోతలేవంట ఆ అది అయిపోయిందంట కదా టాస్క్ అయిపోయిందంట పోవాట్లెన్ అంటాంది మరి రాలేద్క్క అంటాంది ఓ మరి గా నాఎ నేన్ పేర్ వేటి మర ఇప్పుడు ఒకటే చేసిన ఆ రోజు ఇంగ ము నాలు నల్గిట్ల ఇప్పుడు రెండు పోయి వత్తాయి ఇంగ మల్ల మూడు రెండు ఉంటాయి వసు వచ్చినంక అడగాలా మల్ల వ వసు వచ్చినంక అడిగితే అయిపోతది మా టాస్క్ ముందే అయిపోయి వా అయిపోయి టకరికి మన ఇద్దరు సేమ్ పెట్టుకోవాలి గట్లయితే నడుస్తది మనకు మరియటికి మూడా ఎ-ఏటుకు మూడ మనం చే నల్గొద ఇది చేయబట్టి తిరు మూడు అనుకుంటా మూడు రోజుల నుంచి
ఆ షేరుమూడు షేరుమూడు మనం ఇంకా షెర్రెండు చేసుకోవాలి
అదె మరి టాస్క్ అయిపోయే లోపల చే చేయి ఉండేటట్టు ఉంటే అయిపోతుంది మనకి కాల్స్
ఆహా మరి ఇప్పుడు ఆమెది అయిపోతే మరి కాల్సెట్లా
మరేమో నాకు ఇబ్బంది ఆమెది అయిపోతే ఆమె అయిపోయింది టాస్క్ పూర్తి అయిపోయింది కాబట్టి ఎం కాదు మన టాస్క్ పూర్తి కాలే మరి మరి ఎట్లాయితది తెల్వది తెలదు వాళ్ళు ఉసోచ్చినంక మల్ల ఒక రౌండ్ అడుగుదాం అన్ అంక అదే ఏమైతుందో ఉ
హ్మ్ ఏం కూరా ఆ తిన్నాం అక్క
ఏం కూర చేసినావు
ఆ ఎ నేనా అక్క
ఆ టమాట కూర ఒండినవా నేన్ గుర చే సేమ్ కూరలు అంటవని దోస్కయి టమాట అంటు
ఆహా సుస్నావా ఆహా ఇలవా
నెన్ ఇయల మేరపకాయ
ఆ అయితే ఇగ నువు మత్ పొద్దున టీ తాగి ఒప్ టిఫిన్ చేసి ఖాళీగానే ఉంటావు కదా అని చేసింది
ఆ అదే
కేమో అ మిరప చెన్లో వొతే సిగ్నల్ లేద్ అక్క అసలే
ఉ
ఇంట్లో సిగ్నల్ మంచిగా ఉంటది కానీ అక్కడ షేరు అసల్ సిగ్నల్ లేదు నాది
ఉ
హ్మ్ సిగ్నల్ లేదు అయితే సెతన్నా ఇ ఇంటి కాడ సంగే ఎద్దాం లే అని ఉ
హ్మ్ ఇయాల ఎగ్జామ్ లేదు కదా పిల్లలకు ఉన్నదా టెన్త్ ఎగ్జామ్
రేదక్క రేపూ ఇస్టియం అదే అది పండగ అంట కదా
ఆ రంజాన్
రేపు రంజాను ఇయలా హాలీడే
ఉ
సోమవారం ఉన్నది ఎగ్జామ్
సోమవారం ఉంది
ఆ సోమవారం ఇంగ్లీషే అక్కిగ ఉమ్
రెండు పేపర్లా కావళకి ఒక పేపరా
రెండు పేపర్లు ఒక పేపరే
రోజు ఒక్కపేపరేనా అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంత ముందు రెండు పేపర్లు ఉన్నాయి. ఇప్పుడు ఒకటే అంటున్న
ఇప్పుడు ఒకటే అక్క ఆరు ఎగ్జామ్సే ఇప్పుడు ఉమ్
ఆమ్ అదే అంత ముందు పన్నెండు ఉండే గా మనకు
ఇప్పుడే మాటందా ఊ
తేన్లే ఒస్తే ద నేను వచ్చిన మందిరా అక్కడికి
ఎవరు
మీరే
ఇగా తినలే అక్క అచ్చి పా అగొ ఆచి అసలు ఇవాళ్ళ చాతకాలే అప్ పండుకుంటే ఇగో ఇందాకనె లేసిన ఐతే శ్రవంత్ అక్క ఫోన్ చేసింది
ఊ
ఫోన్ చేసి ఏం చె తనవు అంటే చేత్తక్క అంటే నేను బోలుతోమిన ఇల్లు ఊడిసినంక చేత్తా అంటే చేసిన ఇగ చేసింది ఉమ్
అదే అందుకే ఆలోచించంగ్ మల్ల తీద్దాం కళ్యాణ కి అన్న తీతే అయిపోతుందిలే ఒకటిని చెప్తే అది రెండు సార్లు రెండు సార్లు తీసిన ఒకసారి పోయింది రెండోసారి పోయింది. రెండు సార్లు పోయింది. కాల్ మరి ఆ టాక్ అయిపోందట మరి
ఆ
అట్లా పోయి వత్తె చూపిత్తలే అక్క అన్నది సర్లే రా అన్న ఇంతలో కుషోలేదు పోను అయితే పోత అంటరు అదే దోస్కతమంట దోసకాయ టమాట చేసు
ఉహు
దోస్కాయి టమాటా జేసిన బ బాలేదు పనైపోయిందిగా ఇగ మల్ల సాయంత్రం పని ఇ వండుకోన్ తినడమే ఇంగ ఏ సారు
ఇగో ఆ అమ్మాయి అంట చెప్పులు పోయినా ఆట అక్క అమ్ములీ చెప్పులు పోయినాట చెప్పులు తెగినై ఆట
ఓ
అయితే తేమ్మని ఆసే సెల్లు ఫోన్ చేసింది నేను కడ్జేతే ఈగా మాట్లాడింది ఇప్పుడదాంక
ఊహు కాల్ఈగల చేయి ఉహు
కిత్తన
నెత్తిపిస్తన్నావా అదే మ్ మ్
ఎడి మందం ఏస్కుంటే రేపో ఎల్లుండో ములు వోయినప్పుడు దేవచ్చులే అని
ఎట్లా ఏల్లులి వోతరు థావ
మ్మ్
సర్లక్కయి దగ్గర పడ్డాయ
సర్లక్కయి రెప్ రేపు తేజాలున్ను త్రి పోర్ వన్ అయిపోతాయి
తేజ గూడ ఏసిందా
ఏ ఏన్ని ఒక నాలుగు ఒక ఆరుసాళ్ళో ఏమొ
మ్మ్ ఎన్ని మొత్తం ఎన్నెకరాలేసింధేంది సర్లక్క
రెండున్నరే షేన్ మొత్తం రెండున్నరె గాని అది కొంచెం సింగల్ పత్తి కొంచం తెజా
మ్మ్
అట్లా
మూడు రకలేసిందా అర ఎకరం ఆర ఎకరం ఏసిందా హుమ్
అరేక్రం అరేక్రం మేషింది మంచిగనే కాసిందక్క మ్మ్ సింగల్ పత్తి మంచిగనే గశింది
మంచిగానే కసిందా అదే మరి మంచినే ఏ కసే వాన్ ఈసారి వానలేదు సింగల్ పట్టికి అదృష్టవంతులు క కాయ కరబ్ కాకుండా
ఆ అదే అక్క ఇప్పుడు వర్షం మబ్బులను జూషె అనుకుంటార్రు
హు మ్మ్ ఇప్పుడు పడక పోతే ఇగ లక్ ఈగ పోయినట్టే లే వాన
అ
వాన పోయినట్టే ఇగ
మ్మ్
దొరికినయా మరి చెప్పులు
ఆ ఉన్నాయక్క
మ్మ్ హు పాదన్ ఫోన్ జేయాలే మరి బన్నీ బన్నీ బన్నాంటనా సంజయ్
చేయలేదక్క ఇయల నిన్న చేషిండు
నిన్న చేశిండా మరి నిన్న ఎవరప్పుడు వే పేరేస్స్ట్ పోతే గదా చేసేది
ఆ ఎవరన్న పేరెంట్స్ వేరే ఎవ్వరివాళ్ళు వోతే చేత్తదింగ
ఆ వాళ్ళకదే ఫోను అయలేదు గదా ఏన్న అదే అ బాక్స్ లు ఇప్పుడెం ఉండట్లేవ్ కావచ్చు బయట గుడా కన్స్ క్యాన్స్ పెట్టలేదు కదా ఇప్పుడు ఎవరన్నా బోతెనే పేరెస్స్ ది
అవును పేరెంట్స్ ఎవరైనా పోతేనే ఆయన మళ్ళా వీళ్ళని బయటికి రానిత్తలేరు
ఆ
బయటికి రానిత్తలేరు అక్క ఇగా ఎవరన్నా పోతేనే మాట్లానిత్తర్రు
మీధెనా
మ్మ్
ఆ అందను మొత్తం పని స్టార్ట్ జేయాల్న్న కూర వండా వండే పన్లేదుర
వండే పన్లేద
మ్ హు ఉన్నది ఉన్న కూర వండే పనీ ఏంలేద్ నిన్న సాయంత్రం ఒక పూటె ఎప్పుడో ఒకసారి ఇగా కురోంతం సాయంత్రం వండు వండుతే పొద్దున వండదు సాయంత్రం మళ్ళ వండాలి
ఆహ
ఇబ్బందెంలేద్ కూరలకాడ గన్ ఎప్పుడో
ఉహు
ఎవరవన్ సవాలఉన్నవి అత్త అత్త కాడికి పోలే ఇకా
పోలే పోలే అక్క ఎవరిది వాలే
పరిమల అన్న ఉంటే కదా మరి పొద్దున్న లేసి తొలిన మరి మీరే ఆ వాల్లు బోలు నయిటు సా సాయంత్రం ఎట్లాగ అవన్నీ తినొద్దు గా
అదే నైటి ఇగ తోవినా ఇంగ ఎవరికివి పాలు ఉష
ఉషేనా పిన్ని కొన్ని ఇన్ని బట్కా బోట్లేద ఇప్పుడు పట్కబోతాందా
కొండక్క బంద్ అయిందంట ఆమె అమ్మాయిపోయిందంటగా
ఆ పోయింది
కొండక్క బిడ్డ పోతే బంద్ అయిందట
అదే పాలు ఒల్లకు పోతా లూ
మీకు దొరుకుతలేవా
మరే నాకు దొరుకుతలేర నాకు రోజ బిన్ని కాడేనా దోస పిండి కాదు దొరతటల్ నేనే చూస్తాటే ఎందుకు మరి ఇగ దాని ప్రాణానికి పైసలు కట్టొద్దు అందుకని హా అందుకే ఆగింది పిల్లలలోతే కట్టాలి కదా నేలనేలా హ్మ్ అదే పిల్లలోత్తే పిల్లలోత్తే తీసుకుంటాలే ఇప్పుడు ఎందుకులే అని నేను అన్న అదే అన్ని మధ్య మధ్యలో ఒ ఒక పావు షేరు ఎక్వతెత్తనా కూలోడు కూలోడు వత్తండు మజ్జిగ చేయమంటంటే అప్పుడపు పావు షేరు పోయి రెండు మూడురోల్ ఒక్కసారి పావు షేరు ఎక్కువతె సరిపోతాను అడికడికి ఇంగ మే పిల్లలు వస్తే ఆ మా మన ఊరోళ్లే సా మిరపయలు కుప్పవేయడానికి మిరపకాయలుంటాయి కదా భద్ర కాదు సాంబయ్య కాదు కాదు ఎల్ల సామన్న
ఆహా ఎల్ల సామాన్ అయితే ఏం కాదులే
ఆగయనే భార్య లేదు కదా అన్నం వండుకోవడానికి ఇబ్బంది అయితాందంటే పొద్దున్నే ఎట్లా ఎ పొద్దున మధ్యాహ్నం కొద్ది ఎక్కువ తక్కువ పెట్ పంపింస్థాన్న ఇంగ సాయంత్రం వండుకోని తింటడు కావచ్చు నువ్వనవ్
త మల్ల నువ్వు నాకు చేయాల కదా
ఆ
సరే ఉంటానా చేత్తవా ఇప్పుడు కొద్దిగాయినంక చేస్తవా
చేత్త పటు పని అయిపోతది మీ అన్న వాళ్ల ఎప్పుడు ముూడుమ ఉండదు
ఆ చేయక్క
ఇగ చేసుకుంట పని చేసుకుంటా అయి